ఎలా ఉన్నావు
హాయ్ నేను బాగానే ఉన్నా ను నువ్వు ఎలా ఉన్నావ్.
రంజాన్ నెల దగ్గర పడుతుంది కదా ఏం చేస్తున్నావ్.
అవును చాలా ఆనందంగా ఉంది.
రంజాన్ అంటే నీకేమనిపిస్తుంది.
అది ఒక పవిత్రమైన నెల.
అవును రంజాన్ అంటే నాకూడా చిన్నప్పటి నుంచి తెలుసు పవిత్రమైన నెలని ఉపవాసం గురించి చె ప్పవా కొంచం
చి సాయంత్రం వరకు ఆహారం తినము.
నీళ్ళు కూడా తాగరనుకుంటా కదా.
సాయంత్రం వరకు తాగం.
అది చాలా కష్టంగా ఉంటుంది కదా మరి ఎలా ఉం
మొదట్లో కష్టమే కష్టం అనిపించదు.
తర్వాత ఎలా ఉంటుంది.
అలవాటు పడి సులభంగా ఉంటుంది.
ఉదయం పూట ఏం చేస్తారు అసలు
తహారీ కోసం త్వర గా లేస్ మొదలు పెట్టే ముం దు తినే
ఉపవాసం మొదలుపెట్టే తినే ముందు ముందుర పెట్టేదాన్ని సెహరి అంటారా, మరి సాయంత్రం పూటదాన్ని ఏమంటారు.
ఇఫ్తార్తో ఉపవాసం ముగిస్తాం. ఎలా ముగిస్తార్
అది సాంప్రదాయమా మీ
ఏటిదో ఓ పంలతో మొదలగు
ఇఫ్తార్లో ఇంకేమి తింటారు
సమోసాలు పండ్లు జ్యూసులు ఇంగ మొదలగు తింటాం
వావ్ ఇఫ్తార్ టైం చాలా రుచిగా ఉంటుందిగా అయితే
అవును కుటుంబంలో కలిసి తింటే చ అలా గాదు
రంజాన్ లో దానాలు చేస్తారా మీరు
ఇగా ఉంటుంది
జకాత్ అంటే ఏమిటి? ఉ ఆహా అయితే అది చాలా మంచి విషయమే రంజాన్ నెలలో మీరు ప్రార్థనలు కూడా చేస్తారనుకుంట కదా
పేదలకు చల్
ఈ రాత్రి పూట మరి ఎనిమిదింటికెళ్ళి పదకొండింటికి వస్తా వస్తా ఉంటారు ఆ టైమ్ లో ఏం చేస్తారు ఎంత పెద్ద ప్రార్థన చేస్తారు
పరాగ పరాగి అని నమాజ్ చదువుకుంటారు ఇంక మొదలగు నమాజ్ లు చదువుకుంటారు
అది ఎంతసేపు ఉంటుందా
అది ఎంత సేపు ఉంటుందా
ఇంకా
అవును కొంచెం ఎక్కు ఎక్కువ సమయం పడుతుంది అ కాదు ఆ ప్రశాంతంగా ఉండదు ఆనందాన్ని ఇస్తుంది
రంజాన్ నెలలో ఏం నేర్చుకుంటారు అసలు మీరు
ఆహ ఇంకేమి నేర్చుకుంటారు
సహనం క్రమశిక్షణ
అది చాలా గొప్ప విషయం మీరు చాలా మంచిది నెల చాలా క్రమశి శిక్షణగా ఉంటుందనుకుంటా కదా ఆ నెలా
దానం చేస్తాం చాల గొప్ప విషయం
రంజాన్ చివరిలో ఏమవుతుంది ఈదా ఈద్ అంటే ఈద్ల్ ఫిత్రే కదా మీకు ఈద్ ఎలా జరుపుకుంటారు
రంజాన్ చివర్లో ఏం అవుతుంది ఈదు పండగా వస్త
ఇంకేం చేస్తా
మసిద్
తర్వాత స్నేహితుల్లను కలుస్తారా
అవును
అవును చాలా స్వీట్లు చేస్తారనుకుంటా కదా ఆ నెలలో మీరు
పిల్లలకి ఎలా ఉంటుందో
వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు
అవును ఈది ఇస్తారు కదా ఈది నెలలో మీకు ఎలా ఉం టుందో రంజాన్ ఎందుకు చాలా ముఖ్యమైనది మీకు కొంచం చెప్పవా
ఏం చేస్తారా అవును ఈది ఇస్తారు కదా ఈది నెలలో ని కోస్రం
నీకు ఇష్టమైన భాగం ఏంటి రంజాన్ నెలలో ఇఫ్తార్ సమయం ఎందుకు కూర్చొని తింటానిక ఎందుకలా ఆ అందరు కలిసి ఉంటారు కాబ్బ ట్ ఆ సమయం అంటే ఇష్టమా చాలా బాగుంది
అవును కుటుంబం
నాకు అది కూడా తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది
నాకు అది కూడా తెలుసుకోవడం చా
నేను కూడా ఒక రోజు ఇఫ్తార్కు రావచ్చా నీతో పాటు కలిసి తినొచ్చా
కషంగ్ రా
ఇది నాకు మంచి అనుభవం అవుతుంది
రా
రంజాన్ నిజంగా ప్రత్యేకమైనది కదా
అవును చాలా పవిత్రమైనది
ఇకపై నేను కూడా ప్రతి నెల రంజాన్ నెల వచ్చే ప్రతిసారి ఉపవాసం ఉండనికి ట్రై చేస్తాను
చాలా మంచిది
మీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ఐదో తరగతి ఎవరో తరగతి చదువుతారున్నావు వాళ్ళ గురించి కొం చెప్తావా ఏం చేస్తూ ఉంటారు నీ పిల్లలు
బాగు వాళ్ళు చదువులో ఆసక్తి చూపున్నారు పెద్ద వాడు ఏం చేసావ్ పెద్దవాడు గణితం చదువు గణితం అంటే చాలా ఇష్టం
చిన్నమ్మాయి
పెద్ద వాడ్
పెద్దవాడికి లెక్కలు అంటే బాగా ఇష్టమని చెప్పావు
మూడో తరగతి ఆమె బాయింగ్ ప్యాడ్ లు చాలా ఇష్టం
బాగుంది పిల్లల హాబీలు ఉండడం చాలా మంచిది ఈ రోజుల్లో
అవును అదివల్ల అభివృద్ధి ఉపయోగపడుతుంది
వాళ్ళు స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్తున్నారా
హ్మ్ ఒక రోజు కూడా చాలా మిస్ అవకుండా
టీచర్లు ఎలా ఉన్నారు
చాలా మంచి వారు టీచర్స్ అగ
ఇది చాలా ముఖ్యమైన విషయం పిల్లలు ఈ రోజుల్లో టీచర్లను చూసి మంచి అలవాట్లు చెడ్డ అలవాట్లు నేర్చుకుంటారు వాళ్ళు మంచిగా ఉంటే అంత బాగుంటుంది
అ చాలా నిజే మంచి గురు ఉంటే
వాళ్ళు ఆటలలో పాల్గొంటారా అని
స అద ప్రతి రోజు సాయంత్రం నిరంకి వెళ్ళి ఆడుకుంటారు
ఏ ఆటలాడతారు మీ పిల్లలు అద్భుతం శారీరక వ్యాయామం కూడా అవసరం పిల్లలకి కదా
అవును ఆరోగ్యనికి చాలా మంచిది
వాళ్ళకు టీవీ లేదా మొబైల్ అలవాటు ఉందా
చ అదిగా ఉంది కానీ నేను నియంత్రణలో చుతాను
అది చాలా అవసరం
అవును ఎక్కువగా చూస్తే మంచిది కాదు
వాళ్ళు ఇంట్లో ఎలా ఉంటారు
వా ఇ
అది పిల్లల స్వభావము వాళ్ళు చిన్నప్పటి నుంచి శిక్షణలో పెడితే బాగుండిద్డి కానీ వారి శిక్షణ కూడా అవసరం కదా క్రమశిక్షణ కూడా అ మంచి మాటలతో ఉదాహరణలు చెప్పడానికి చాలా ట్రై చేస్తారనుకుంటే కదా మీరు అది మంచి పద్ధతి
మంచి మ
అవును కోపంలో చెప్పటం వల్ల వాళ్ళకి ఏమీ అర్థం కాదు కోపమే పెరిగింది ప్రేమతో చెప్పడం వల్ల వాళ్ళుగా మంచిగా తయారవుతారు వాళ్ళు హోంవర్క్ టైం ఎలా పూర్తి చేస్తారు
ప్రేమగా చెప్పితే వింటారు
అ వాళ్ళు హోంవర్క్ టైం ఎలా పూర్తి చేస్తారు
నేను చూసు ఉంటాను
మంచి మార్కులు తెస్తున్నారా
ఆ చాలా సంతోషంగా ఉ
వాళ్ళు భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారు
పెద్దవాడు డాక్టర్ కావాలని
చిన్నది
అనుకుంటు చిన్నది టీచర్ అవ్వాలని అనుకుంటుంది ఆ అ కా హాట్సాఫ్ ఇంకా హ్యాంగ్ అప్పే